హలో
నమస్తే సార్ బాగున్నారా
ఆ బాగున్నా మేడం మీరు ఎలా ఉన్నారు
బావున్నాను సార్
ఏం చేస్తున్నరు మేడం
అది రామ నవమికి మీరు పిండి వంటలు ఆర్డర్ చేశారు కదా
అవును మేడం
ఆ దాని గురించి ఎలా చెయ్యాలి ఏంటి అని చెప్పేసి మా టీం వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాము
అవును మేడం చెప్పండి మేడం
ఆ అయితే మీ సైడ్ స్పైసీ నెస్ ఎలా తింటారు స్వీట్ నెస్ ఎక్కువ తింటారా తక్కువ తింటారా అనే దాంట్లో మాకు క్లారిటీ లేదు
అవునా
దాని గురించి మీకు కాల్ చేస్తామ్ అని కూడా చెప్పేసి అనుకున్నాను మీరే చేసారు ఇంక కోదంట చిప్
ఓకే ఓకే చెప్తాం మేడం ఎక్కువ మనకు నాకు ఇష్టపడే పదార్థం అంటే స్పైసీనెస్ తక్కువ తింటరు పుల్హోరా ఇస్ సరేనా మేడం
అవును పులిహోర లో మనకి కర్ణాటక పులిహోర ఉంటుంది మనకి తెలంగాణ పులిహో పులిహోర ఆంధ్రప్రదేశ్ అని త్రీ టైప్స్ మన దగ్గర చేసి
ఎ ఎక్కువ ఇష్టపడేది మన ఆంధ్ర తెలంగాణ ఇష్ట పడుతుంది మేడం
ఆ అయితే మనమ్ అది అందులో కూడా రకాలు ఏంటింటే నిమ్మకాయతో చేస్తాము నిమ్మ ఉప్పుతో చేస్తాము చింతపండు ఆ ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ మామిడికాయ వేస్తాము సో మీరు అందులో టైప్ ఏది చెప్పలేదంట దానికి ఏసీ కూడా మీరు ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది
అవును మేడం చెప్తాం మేడం లెమన్ తో అయితేనే బాగుంటుంది మేడం లెమను పల్లీలు ఆ చాలా ఇస్త సరే కదా మేడం ఆవాలు గిట్ల అన్నీ
ఓకే ఓకే
అలా స్పైసీ లేకుండా తక్కువలో ఉంటే పిల్లలు కానీ అందరికి ఇష్టం ఉంటుంది మేడం
ఓకే
ఇంకా పిండి పద పిండి వంటలు అంటే ఇప్పుడు మనం చేసుకునే స్వీట్స్ ఉంటాయి కదా
ఆ అంటే జనరల్ గాన అయితే పానకము వచ్చేసి పెడతాము మళ్ళీ మజ్జిగ అది కండక్ట్ చేస్తూ ఉంటారు కదా ఇంకా వైనగర్ నుండి స్వీట్ చానానికి ఆ మా వాళ్ళు జిలేబీ ఇద్దామా అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోతుంది అందులోనే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అని ఆ పర్లేదు మీకు అలా కా చెకుంటా ఇట్లా లడ్డూ కావాలి అనేసి ఆ అంటే కొంచెం మేకింగ్ టైమ్ మాకు ఎక్కువ తీసుకోవచ్చు కానీ మీ ప్రిఫరెన్స్ ని బట్టి చేస్తాము
జిలేబీ చాలా మంది ఇష్టపడారు మేడం ఎందుకంటే లడ్డుకు ఎక్కువ ప్రిపేర్ చేస్తారు అంటే లడ్డుూ ఇష్టపడతారు కు మీరు ఎలా చేస్తారు మేడం లడ్డు
ఆ లడ్డూలో కూడా మనకి బేసిన్ లడ్డుూ ఒకటి ఉంటుంది బూందీ లడ్డు ఒకటి ఉంటుందింది ఇంకా ఈ మధలో ఓకే బూందీలో బూందీలో కూడా మోతిచూరటి పెద్ద ఆ బూందీ తోటి ఒకటి చేస్తామం అనమాట మోతి చూర్ వచ్చేసి మనకి అరెంజ్ కలర్ చిన్న చిన్న బూందీ ఉంటుంది
ఓకే ఓకే స్విట్ హౌస్ ను తీసుకుంటారా మేడం మీరు ఓన్ గా తీస్రా
లేదండి ఆ మనకి ఇచ్చినంతప్పుడు పిండి వంటలు ఉ ఉంది కదా
అవునవునా
ఎయిట్ హౌజం ఉ తీ మీద ఏమి ఉండదు మన మేకింగ్ అంతా మన వాళ్ళి మన టీమే చేసేస్తారు
ఇట్గా బాదం ఏనా కాజు ఇట్లా ఏస్తరా మేడం ఒకటి అదొకటినా
ఆ బూందీలు కాజు అలాంటివి కలిపేది ఏముండదు లడ్డుూ మొత్తం మేకింగ్ చేసిన తర్వాత పైనకెళ్ళి మనము ఆ కాజు ఒకటి పెడతాం పైన
ఆ
ఆ దాన్ట్లోకి కొంచం ఇవి ఎండు ద్రాక్ష కల్పం అంటే కలుపుతాము అది కూడా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు
ఎండు ద్రాక్ష చాలా మంది తినరు మేడం అంటే కాదు బాధ పంపిస్తు వస్తా ఉంటది కదా
ఆ ఒకె
ఓకే ఓకే ఇప్పుడు మీరు ఎలా ఇప్పుడు షుగర్తో చేస్తారా మీరు బూందీ అది పానకం అంట్రు కదా బూందీ
అవునవునవును ఆ మనకి షుగర్ అయితేనే కరెక్ట్ గా వస్తుందండి బెల్లంతో అయితే కనుక అంత అంటే తీపిదనం తక్కువగా ఉన్న ఇప్పటిక కూడా కొంచెము కలర్ దాంట్లో వేరియేషన్ వస్తుంది సో కలర్ కరెక్ట్ గా కనిపి చ్చాలి అంటే మనకి షుగర్ తోనే పాసిబుల్ అవుతుంది అది
ఓకే ఓకే మేడం ఇప్పుడు ఇంకా ఏం ఇంకేం చేస్తారు మేడండి వెండి వంటలు
పిండి వంటలు ఒచ్చేసి మనకి
ఒకటి పులిహోర ఒకటి లడ్డు జిలేబీ మూడయినయి ఇంకా ఏం చేస్
ఆం ఇం ఇంకా అంటే ఆ గులాబ్ జామున్
ఉం
అది కూడా ఆ షుగర్ తో చేసేదే కాబట్టి పానకం
సేమయా సేమ్యా ఇట్లా చేస్తారుా మేడం సేమయా తయారు చేస్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రసాదం లాంటి పిండి పిండి వండలంటే సేమ్యా ఫస్ట్ పెడతారు ఫస్ట్ పెట్
అది అంటే సేమ్య కారిపోతూ ఉంటుంది కదా ఆ అంటే దేన్ట్ల నన్న పోసి ఇవ్వాలి
అదేదే అదే
ఆ దానికి మళ్ళీ మనం గ్లాస్ మేకింగ్స్ అవి కూడా మళ్ళీ ఎక్కువ సపరేట్ పెట్టుకోవాల్సి వస్తుంది పర్లేదు మీరు అంటే గ్లాసెస్ కూడా పెట్టి ప్రొవైడ్ చేస్తాము అనింటే మా దగ్గర నుండి అది గూడా మీకు ఇస్తాం అన్నమాట
ఓకే ఓకే మేడం ప్రొవైడ్ చేస్తా నేను
ఓకే అయితే సేమయానే పెట్టేసుకుందాండి
సేమయా బేటద్దా మేడం
అది గ్యాస్ అంటే షార్టేజ్ ఉంది గదా సో దాని గురించి గూడా మనం దృష్టిలో పెట్టుకని చేయాల్సి వస్తుంది వుంది గ్యాస్ షార్టేజ్ వల్ల
ఆ ఇప్పుడు గ్యాస్ మొత్తం గ్యాస్ కొరత ఉంది ఇప్పుడు గ్యాస్ లో చనా ఇబ్బంది ఉంది
ఓకే ఆ
ఇప్పుడు ఏదైనా కర్రలు తీసుకుని చేయాల్సిందే కట్టెలతోని కట్టెల పొయ్యి మీదని వంటలు చేయాల్సిందే పిండి వంటలు
అవునండి ఇట్స్ ఆల్మోస్ట్ సగము పిండి వంటలు ఇప్పుడు కట్టెలతోనే అవుత న్నాయి సగం వచ్చేసి మనకి ఆ గ్యాస్ పైన చేసేస్తున్నాము వర్కర్స్ వచ్చేసి మా దగ్గర అ ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఉన్నారండి
త్రీ నెంబర్స్ ఉన్నారా మేడం
ఆ సిక్స్ జీరో అయిపోతుందండి అంత టైం కూడా ఎక్కు అంటే ఐటెమ్స్ ని బట్టి మనకి వన్ ఆర్ టూ డేస్ సో ఫినిష్ చేసేస్తాం మే అయితే అన్సేమ్య అవి కూడా మనకి ఆ డేనే వండాలి కాబట్టి
ఆ కొంచెం రైస్ కూడా రైస్ కూడా ప్రిపేర్ చేయండి మేడం ఎందుక టే భోజనాల
అంటే ఎంత మంది వచ్చే చాన్సస్ ఉన్నాయి మీకేమన్నా ఐడియా
ఒక ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫై హండ్రె వకు
ఓకే ఫోర్ హండ్రెడ్ వరకి అని అంటే మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజెస్ బాగా సరిపోతుంది ఇలా
అ ఫార్టీ వరకు సరిపోతుంది మేడం ట్వంటీ థర్టీ ఫార్టీ వరకు
ఓకే అందులోనే మళ్ళీ టేస్టీగా ఉ కొంచెం ఎగవ కూడా తినే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫార్టీ వేస్తే బాగుంటుందేమో
కొంచెం స్వీట్ రైస్ కూడా చేయండి
ఓకే అంటే స్వీట్ రైస్ లో ఏం చేయమంటారు బెల్లంతో మనము
ష షుగర్తోనే చేయండి మేడం ఓకే ఓకే మీ ఇష్టం షుగర్తోనే చేయండి అంటే బెల్లం ఎక్కువ ఇష్టపడరు మేడం
అంటే పరమాణము బెల్లంతోనే చేస్తేనే బాగా వస్తుంది అది అందుకని ఆ షుగర్ తో అయితే మళ్ళీ స అంటే ఐటమ్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ షుగర్ తోనే అవుతున్నాయి కదా ఓవర్ స్వీట్నెస్ అవుతుందిమ
ఓకే ఓకే ఓకే బెల్ంతన చేయండి మళ్ళీ అందులోటి అలా బాదం కాజు అన్నీ అండి
ఇవ్వకుండా ఇస్తామండి అవి లేకపోతే మనకి ఈ పరమాన్నం అనే మాటే ఏం కావదున్నమాట
అవునా మేడం ఇంకా ఇంకా మరి కర్రీస్ ఏం చేస్తారు మేడం ప్రిపేర్ ఏం చేస్తారు
ఆ మనకి వైట్ రైస్ ఏం పెట్టడం లేదు కదా సో మనం పప్పు సాంబార్ ఇవన్నీ చేయడానికి నద ఇదు
ఒక టెన్ ట్వంటీ వరకు వైస్ వైట్ రైస్ ఉండని అండి ఎందుకంటే చిన్న పిల్లలు లాంటి పప్పు తింటారు కదా పప్పు సాంబార్ లాంటి
ఆ అలా అయితే మనం దద్దోజునం పెట్టేస్త అయిపోతుంది ఉంధి కదా
ఆ ఓకే ఓకే ఓకే
ఇంకా మళ్ కర్రీ అంటే మళ్ళీ వెజిటబుల్స్ మళ్ళీ కర్రీ చేయాలి సాంబార్ యాలి బజయాలి రసం పెట్టాలి ఇటన్నిటికీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే గ్యాస్ దాన్ని కూడాంచి చాల్సింది ల కదా సో ఒకటేసారి పెరుగు తోడేసింది ఉ ది కాబట్టి ఇ దాంత దదోషం ఒకటేసారి కోపేసేస్తే ఆ సరిపోతుంది అండ్ అది పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు తరు
అలాగే మేడం మీ దగ్గర నవమి పండుగ చేస్తారా మేడం ఇంకేమో మీ సైడ్ మీరున్న టౌన్
ఖచ్చితంగా చేస్తారండి ఎ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ప్రతి ఇంట్లో నుండి కూడా పడు పప్పు పానకము మజ్జిగా సెలబిటీ రావాల్సిందే అంటే ఎక్స్చేంజ్ లాగా చేసుకుంటూ ఉంటాం అనమాట మైండ్ లో ంది వేరే వాళ్ళ ఇంటికి పంపించడము వాళ్ళు చేసింది మళ్ళీ మా ఇంటికి
ఓకే ఓకే మేడం మీరు వెళ్తే రా మేడం అక్కడికి
ఆ వెళ్తామండి ఆ ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు అయింది అనింటే ఖచ్చితంగా అక్కడ మనకి ఆ కళ్యాణం అయిపోయి తలంరాలు పడుతు ఉంటాయి కాబట్టి ఆ టైం కి
ఓకేం మీరు చూస్తారా మేడం అక్కడికి వెళ్ళి
ముండి
ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వెళ్తారండి
మా మదర మా ఫాదర మా సిబ్లింగ్స్ ఇంకా ఇంకా చుట్టుపక్కల అందరం కలిస వెళ్తాం ఒకరిద్దరు అని కాకుండా
అవునా మేడం అంటే ఇప్పుడు భద్రాచల్ భద్రాచలం టెంపుల్లో బాగా జరుగుతుందట మేడం అది
అవునండి అవునవును చ అలా అంటే చాలా బాగా జరిగింది
ట్వెల్వ్ ఓ క్లాక్కే మన తలంబ్రాల అంటారు కదా పెళ్లితలంబ్రాలు అనేది ఆహా వాళ్ళు చేతులతోనే ముత్యాల తలంబ్రాలు అనేది ిప చేస్తారట ఆ అదదే మన వల గంజలు సె స్వయంగా తయారు చేస్తారట తలంబ్రాలు
అవునండి అందులోకి మనకి ఆ తనిషానవావులు ఉన్నప్పటి నుండి కూడా ఏంటి అంటే ఈ గులాలు కలపడం వల్ల రెడ్ కలర్ లో ఉంటాయి అక్షతలన్నీ కూడా మనకి ఎక్కడ ఏగుళ్లో చూసినా కూడా ఏఎ కలర్ లో ఉంటాయి లేక మాత్రం రెడ్ట్ కర్ లో ఉ అయి
అవునవును మేడంమ్ బాగుంటది మేడం భద్రా డంలో నేను ఒకసారి వెళ్ళనం మేడం బాగుంటాను బాగుంది మేడం అంటే ఇప్పుడు మనకు ఫేమస్ భద్రాచలమే
ఏమంటారండి
ఆమేడం మన తెలంగాణలో ఇతే శ్రీరాముల వారి కళ్యాణంనంగా అ ప్చ్ మనామ్ చాలా మంది వెళ్తారు కొన్ని బస్సెస్ వద్ద సౌకర్యం ఉంటది. అటుకు వెళ్ళడానికి రవాణా సౌకర్యం
అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు వెళ్తున్నామండి రేపు రేపు వెళ్తున్నాం అవును
ఓకే మేడం మళ థ్యాంక్ యూ మ్యాడం థ్యాంక్ యూ